అ
ఆ బావున్నారా అండి.
ఆ బానే ఉన్నాం అండి మీరు బావున్నారా.
ఆ బావ్ ఏంచెస్ సున్నారు
ఇప్పుడైతే ఖాళీనే కూచ్చున్నామండి.
ఉహు, తిన్నార
ఆ ఇంతముందే తిన్నామండి.
హు
ఇంతా ముందే వంటలైనయ్ తిన్నాము. కూచ్చున్నాం ఇగ ఉ మీరు తిన్నారా. ఏం కర్రి ఏసుకున్నారు ఈ రోజు.
ఈ రోజు క్యా క్యాలి ప్లవర్ ఫ్రై
కాలీఫ్లవర్ పళయ్యా.
హు
హ్
మీరేంటి పెషల్
ఈ రోజు మేము పోషమ్మ మొక్కినామండి.
ఆహా
పోషమ్మ మొక్కినం ఇయళ పొద్దుట్నుండి అదే బిజీ పోషమ్మ బిజీ అయిపెయింది.
లైనుంద
పెద్ద లైన్ బయటనే కొబ్బరికాయ కొట్టొచ్చినాం లోపలి పోలే.
అవునా
లోపలి పోక బయటనే కొబ్బరికాయ కొట్టొచ్చినం, లోపలి పోతే మస్తు పొగ కంల్లని మండుడు.
హుహు
లాభం లేదు అని జె ప్పేసి, ఇయ మా ఆయనను బయటనే ఉండుమన్న లోపలి పోయ్న చూస్నయంట బయటనే వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కి అ
అవునా, ఇం ఇప్పుడు సీజన్ కదా. మళ్ళీ ఇవాళ సండే కావట్టి
అదే సండే విపరీతమైన జనం అందరు చేసుడే ఒకరి మీద ఒకరు పడుడు గుళ్ళె
పొద్దున పోవాలె అట్లాంట
పొద్దున్నే పోయినాను తొమ్మిదిన్నరకు పొయినాం
ఆ అప్పటికే మంది ఉన్నారా
అప్పటికే మంది ఉన్నరు తొమ్మిదిన్నరకే విపరీతమైన మంది
అవునా
కాళ్లు పెట్టే సందు లేదు నైవేద్యాలను కూడా ఒక్క నైవేద్యం కూడా మంచిగలే అన్ని తొక్కుకుంటూనే పోతాండ్రు
ఉమ్
అమ్మవారికి పెట్టిన నైవేద్ ద్దము తొక్కొదు అని కూడా లేదు జనాలకి
ఉమ్మ్
ఒకరి మీద ఒకరు పడుకుంటా అట్లున్నది మా కాడ పోసమ్మ ఈ రోజైతే
అవును
ఉమ్మ్ మీరు మొక్ తారా
మొక్కుతమండి ఉమ్మ్ మొక్కుతాం మేము కూడా
మొక్తారా మరి
లేదు
ఉహు పండుగ ఒకటి దగ్గరకొస్తుంది కదా అదే ఇవాళ లాస్ట్ వారం అని చెప్పేసి ఈ రోజు మొక్కాం మేము అ ఇయ రేపు ఒక్క రోజు సోమవారం వరు మొక్కారు మంగళ బుధవారం మొక్కుతారు మొక్కుతే మళ్ళీ
బుధవారం మళ్ళీ ఉంటదింగ రష్ మళ్ళ ఫుల్లు
ఉమ్మ్
ఇంగ అప్పుడు తెల్లారు పండుగ కదా
మీకు అటు దగ్గరనేనా అండి మీకు పోచమ్మ గుడి
దగ్గర అంటే దూరమే
దూరమేనా
దూరం అంటే హాఫ్ కిలోమీటర్ ఉంటది ఊరు స్టార్టింగ్ లో ఉంటుంది మేము మధ్యలో ఉంటాం
అవునా ఇగ మాకిక్కడ కొంచెం దగ్గరనే నడుచుకుంట పోతే ఒక పదిహేను ఇరవై నిమిష్
ఆ మాకు అయింది సల పడతారు నడుచుకుంటా పోవచ్చు మాక దగ్గర అడిన్నట్టు అవునా అయితే బాగా దూరం మీకు మాకు దాదాపు అన్నీ దగ్గర దగ్గరనే ఉంటాయి
అవునా
పది నిమిషాలల్లో పోతం
ఊరు మొత్తానికి ఒక్క పోచమ్మాయిసరికి విపరీత మైన మంది కొన్ని కొనూర్లలో నాలుగైదు పోషమ్మలు ఉంటాయి ఆ ఇప్పు మాత్తమ్మ వాళ్ళఊరుకా డ అన్నీ ఏవో ఏవో పోషామల అని చెప్పేసి ఊరు పోసామ ఒకటి బయట పోషమ్మ ఒకటి ఇంకేదో ముక్కిడి పోశమ్మ ఒకటి లోధి పోషమ్మ మ ఒకటి చాలా పోషమ్మలు ఉన్నాయి ముత్యాల పోషమ్మ ఉంది ఇంకా పల్లెటూళ్లలో బాగుంటాయి పోషమ్మలు
ఆ మాదికూడా పల్లెటూరె అండి నాకు
ఊరు పోషామ్మ ఒకటి ఊళ్ళ ద్వర వచ్చేట ఇప్పుడు ఊరు పోసామ్మ అని చెప్పేసి ఊరి పోసామ్మ అంటారు
అ
ఊరి పోషమ్మ అంటారు ఇంకా ఆ అంటే మాకు దగ్గర గుట్టలలో లొద్ది పోషమ్మ ఉన్నది
మ్
ఇంకా ఇంకోటి చేస్తారు శీ శ్రీదేవి భూదేవా అనే సీదో దేవుడు భూదేవాని పల్లెటూరులో బాగుంటాయి ఇప్పుడు సీజన్ ఇగ పల్లెటూళ్లలో సీజన్ ఇప్పుడిగ అ
ఓకే సీజన్ అంట సీజన్ అ
ఆ
ఎప్పుడు బుధవారం దాకా ఉంటది
అవును బుధవారం దాకా పోచ్చమ్మల సీజన్ అయగా
మ్మ్
ఇ ఉగాది అయిపోయిందంటే ఏ సీజన్ లేదు ఇక సైలెంట్ మల ఏకాదశి దాకా మీకు ఎల్లమ్మ ఉందా అండి మొక్కర మరీ ఎల్లమ్మకి
ఆ చేసుకున్నాం శివరాత్రి ముందు
శివరాత్రి ముందు చేస్తార మీరు తే కో కొంతమంది ఉగాది ముందు చేస్తారా అయితే
లేదు మేము శివరాత్రి ముందే చేసుకుంటాం
హు మాకు ఎల్లమ్మ ఉందిగానీ కానీ మేం పెట్టుకోమండి ఎల్లమ్మకి అన్ ఏ అత్తమ్మ వా వాళ్ల ఇంటి కాడ ఉంటది
హు
ఇంకా మేము ఎవరం కూడా వేరు వేసుకుంటలేము ఒకే కాడ అంటే ఒకే కాడ మొక్కుతారు మా బావ వాళ్ళు మొక
హుహు
ఇంకా ఎవరి ఇన్ లల్లా వాళ్ళం పెట్టి కోల ఎల్లమ్మకి యూ మేం ఒక్కటి కాడ ఆ లేదండి సమ్మక్క లేదు
లేేదా
ఆ లేదమ్మా అందరికి ఉంది మా అత్తమ్మ బావ వాళ్ళకి అందరికి ఉంది మా తోటి కోడళ్ళకి ఏ మాక్ క్కచ్చే సి మా అత్తమ్మకు లేదు గదా అని జెప్పేసి మేము పెట్టుకోలే సమ్మక్క కి ఊ హు సమ్మక్క లేదు మాకు
ఇంకేం చేసుకుంటారు
ఈ ఇంకేమున్నది ఊళ్లో ఇప్పుడు ఎండకాలం ఊల్లో బాగా ఇలాంటి దేవుళ్లనే చేస్తారు ఇప్పుడు బీరన్న కొల్పులు అని జెప్పేసి కొలుస్ చారు ఎండకాలం ఓచ్చిందంటే ఊ
ఊ జాతర్లుగా
జాతర్లు పెళ్లిళ్ల సీజన్ల బాగా ఇప్పుడు
ఉ ఉ పట్నాలు
కట్నాలు పెట్టుడు వాళ్ళింత కట్నం పెట్టిండ్రని బుక్కుల్లో చూసుకోవాలి రిటన్ కట్నం పెట్టాలి కదా మనం మల్ల హాహా వాళ్ళ పేరు లేకుంటే వాళ్ల పేరు ఎక్కడ మిస్ అయింది మరి వాళ్ళ చిరా రాలేదా ఫోటోలు ఎత్కుడు
హాహా పెళ్లి లైనోళ్లు అట్లే ఎతకాలి హహ్
మాకు మొన్న అదే అయ్యింది రీసెంట్ గా ఫంక్షన్ కి వచ్చిర్రా అంటే అచ్చిరని మా వారు రాలేదని నేను
ఆ హ
మొత్తం కట్నాల బుక్ మొత్తం వెతికినము
రా లేదా
రాలేదని ఉందీ రాలేదని లేకుంటే ఫోటోలలన దొరకాలే
పోటోల లేరా
పోటోల లేరు కట్నాల బుక్కు లో లేరు వచ్చిండని ఈన రాలేదని నేను అని రాలేదని అర్ దా అదిగా
అని ఫోటో దిగలేదు గావచ్చు
ఏమోయిగ
కట్నం రాపిచ్చలే ఫోటో దిగలే అంటే దిగలేదు కావచ్చు వాళ్ళు స్టేజ్ మీదికొచ్చి
ఇప్పుడు ఇవాళ రేపు ఎవరైన అక్కడ ఫోటో దించు తూరంటే ఫుడ్ ఇడిసి పెట్టి ఫోటో కాడికి ఉరికత్తా రు ఫోటోలు ఉండాలని
ఏ ఓ పోటోల్ దిగానోళ్ళు కూడా ఉంటరు గద
ఎన్ ఈ కాాలము ఏవ్వరు లేరు ఫోటోలు దిగటోళ్ళు అందరు దిగుతారు ఫోటోలల్ల పోటీ సెల్లలలో ది స్టేటస్లు పెడతలేరాా మరి మేమురి ఇది అక్కడి వెనా మరి స్టేటస్ పెట్టాలని దిగుతలేరా పోటీ కొద్దచ్చ ఫోటోలు ఇంకా చెప్పండి మీరి ఇట్లనే చేస్తారా మా అలాగానే నలబెట్టని బుక్ చూస్తారా ఆ మేమైతే బుక్కు చుత్తం
నాకు అట్లాంటిది ఏం లేదు
ఆ
న బాగా దగ్గర ఫ్రెండ్స్ అయితే పోతాం ఇ కొందరి కొందరి ఇ పెత మీరుందాన్ పట్టి వీలు బట్టి పోతం ఒక్కొక్క రోజు రెండు మూడు పెన్నళ్ళైతే ఒకదానికి వీర దానికి పోతాం
ఇప్పుడు కట్నాలు పెట్టడానికి డబ్బులు సరిపోతలేవు మా దగ్గర అయితే
ఏం చేస్తావు ఇప్పుడు అట ఐదు వందలు ఇటు ఐదు వందలు ఈ నెలల మొత్తం నాలుగైదు వేలు కట్టనాలకే అయినాయి
మళ్ళ పోరు ఆడు కచ్చులు
ఏ పోరాన్ ఖర్చులంటే అంటే ఫ్రీ బస్ పో తన్నా కాని
అది కూడా ఉన్నది కదా
పోతాను వస్తాన గానీ పెళ్లి ఇ పోయినా కానీ నెరవాడ అవుాను బైలు దొరక
టీ బస్కు పోయినా కానీ అక్కంచ ఆటోకి పోవాలి కదా
ఉంట బ
ఆ ఎంత దూరం ఉన్నా
కుం పోతాం ఆటోకెంబం
హ్మ్ అంటే ఖర్చు పెట్టద్దు
తట్ నలాకే బాగ పోతాండి మళ్ళా పేనకాడ దుకాణంలోళు బతకద్ద స్ప్రైట్లు కొనుకొని తాగాలి
అ ఎందుకు
అదే తిన్నదర కదు
అక్కడ పోయ్యరా ఐస్క్రీమ్
ఉత్తరాలు మనకు ఫుడ్డు పెట్టుడ ఎక్కువ ఐస్ క్రీమ్ తినారు ఇప్పు పల్లటూళ్లలో పళ్లిపోతాం మనం అక్కడ ఐ కీమ్లు ఎందుకు పె
పెడతారు ఇప్పుడు అందరు డెవలప్ అయారు
బైట్లు కొనుక్క్కొని తాగుతాం షాపులలా
అవునా అందరి మధ్య కామన్గా ఐస్ క్రీమ్
లేదు మనతో పాటు ఇంకో ఇద్దరుంట వాళ్ళు షాప్ పోతారు వాళ్ళు ఏం కొంటారుని మన వెనకాలని వస్తారు వాళ్ళు తెలుసా
అవునా
గునిస్తా కొనేద ఒక బాటిల్ అని
ఓకే అండి థ్యాంక్ యూ మంచిగా చెప్తున్నారు